హలో
ఆ చెప్పండి అక్క
ఏం చేస్తున్నావు?
ఏంలే
ఆహా ఇ గడ్డ ఎంత వీకకపోయినా వింటి బందిది గటి వీకక పోయినావు
ఆ సరే
నిన్ను కాదు నిన్ను కాదు మా సార్కు చెప్తాను.
ఆ మరి మా దగ్గర కూడా ఉంది నీక ఎట్లాతే తెలుసు
నీది నాకు తెలివదు గానీ అటు బర్రలో వస్ సున్నై
అవునా మావే నాయంటి
అదిక
అవునా
ఆ అయిందా చాయ్తావుడు
ఆ టీ తాగిన పాలు కావబెట్టినా వంట చేయాలి బుడ్డోడు హోంవర్క్ చే చేసుకుంటున్నాడు వాడి కాడ కూర్చున్నా
వావ్ ఇ మొ నేను చెప్పుదాం అనుకున్న మర్చిపోయినా మొన్న సీమంతానికి మా చెల్లకు పలారలు చేసినాం ఉంటానవా
ఆ
మొన్న సీమంతము మొన్న మా చెల్లకి సీమంతం అయి ఉండే
ఆ వెళ్ళారా?
పలారాలు చేసినాము
మ్ ఉ
అయితే ఏమేం చేసినామంటే లడ్డూలు, అరిసలు, గరిజలు సకి నాలు, మురుకులు
హా
ఇవి చేస్తే ఇక చేసినాం పట్టుకపోయినాం మేమే మా పిన్ని లేదన్నట్టు మా పిన్ని చనిపోయింది అయితేగా మ్ మా అమ్మ నేను ఇగ అందరం మా చెల్లె మేము అందరం పోయి ఉంటివి పటుకపోతే స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇగ దానికి కి బోళ్ళ పెట్టక ముందే స్టేజ్ మీద అప్పాలన్నీ మాయం చేస్తున్నారు
ఆ బాగున్నాయి కావచ్చు అందుకే మాయం చేస్
ఓహో అమ్మా అసలు లడ్డులు లడ్డూలైతే అసలు దొరకనిద్దలేరు ఏం మనుషులే తల్లిగింత ఘోరంగా ఉంటారా అనుకున్నా నేను ఐతేగా
ఈసారి చేస్తే మాకు కూడా పంపిచండక్క లడ్
పటుకొత్తా పటుకొస్తా అయితే ఘోరం తింటాండ్రు పెద్దమ్మ ఒక లడ్డు ఇయ్యవా పిన్ని ఒక లడ్డు ఇయావా అక్క ఒక పో రామా స్టేజ్ మీద స్టేజ్ మి మీదనే ఉడగొట్టిండ్రు అప్పాలన్నీ అసలు ఒక్క అప్పలేదు ఆ ఒల్లొ పెట్టినా కూడా అప్పాలు కూడా దాస్పిడ బెడ్ కింద పెట్టుకున్నారు వాళ్ళు మొత్తం తీసుకొని న్నారు
అవి ఎంత బాగున్నాయో అందుకే వాళ్ళు తినేసినట్టున్నారు
ఆ ఇగ ఫంక్షన్ అయిపోయినంక చూసిన్రట పోయి లోపడి పోయిందిక అప్పటిదాకా మనం ఎందుకుంటాం సాయంత్రం అయింది వచ్చేసరికి వాళ్ళన్నీ ఒక అప్ప కూడా లేవ్వక్క అసలు ఏం లేవు తిన్నామంటే అని బాధ పడుతున్నది బాగా దాంది ఒక బాధ కాదు ఇగ నట్లు ఘోర తిన్నరు తిన్నరు ఎంత తిన్నరు వాళ్ళు ఏం మనుషులో ఏమో అసలు చి బాధనిపిచ్చిన్ది బాగా
వంటలు చేసి పెట్టలేదా మరి ఫంక్షన్ లో
ఓ మంచిగా మేకలు కోశిండ్రు బానే ఆటలు ఆలుగడ్డ కర్రీ వండిర్రు సాంబార్ చేసిర్రు చికెన్ వన్ కోడి కూర వండింర్రు అన్ని రకాలండి మంచిగానే చేసిర్రు బానే ఉన్నది పెద్ద ఎత్తున చేసండ్రులే ఫంక్షన్ కూడా బానే చేస్సిర్రు
హా
ఉ
ఎన్ని పడారు కట్టనాల్ అది ఓ సారీ సీమంతానికి కట్నాలు ఉండయి కదా
ఉండవ్
ఊ
అంటే ఇగ ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏమున్నది గా పువ్లు పండ్లు పూవ్వులు పలారాలు
ఎవళ్ళేవాళ్ళు పోయిచిర్రక్క ఫంక్షన్ కి ఎన్ని రోజులు పోయాచ్చిరు మరి ఎన్ని రోలు ముందేల్లిండ్రు ఎప్పుడు వచ్చిరు
అదే రోజు పోయినాము అదే రోజు వచ్చినం ఉండలే ఇంగ ఆ ఉండలే మాకు కుక్క పిల్లున్నది కదా
అహ
పెట్టి పోవాలంటే మళ్ళీ ఎవరి దగ్గర నుంచి
మరి ఎవరి దగ్గర పెట్టిపోయరు
ఇక అది ఎవరు లేకుంటే వరుతది బాగా అన్నం తినదు అల్గు వది ఇంగా ఎవరన్న ఒక్కరు ఉండాలమ్మా సార్ అన్ని ఉండాలి నేన అన్న ఉండాలన్న
హ
లేకపోతే ఉండదూ అది ఆ ఎడుతుది అద ఉరుకుతా ఉంటది అది వదిలి పెడితే మాత్రం ఇక ఉందదు అనుకో ఇంట్లో
మాకు కూడా మా దగ్గర కూడా ఇప్పుడు బర్రకి ఒక దూడ పిల్ల పుట్టింది కదా దూడ అదైతే ఏం పని చేసినా ఊరికొ వచ్చి ఇట్లా గుద్దుతుది గుద్దుతే ఎక్కడెక్కడ ను పడతాను మేము అది అంత బలంగా ఉంటాంది కొంచెం వాళ్ళ తల్లి కాడ పాల్కు పిండినకా వదిలేస్తే సంగ కదా అక్క
ఆ
స్తే అది పోయి ఆడుకొని ఆడుకొని మాకు గుద్దుతాంది
అయితే మాది ఏందంటే మా కుక్క పిల్ల ఎండకు తట్టుకోదు అది గసుపు డుతది మోసపోసినాటుగా చదిగాపోయి కూలర్ పెడితేనే మంచిగా కూలర్ కిందనే వంటది అది దానికి కూలర్ ఆఫ్ చేసి ఉంటే మాత్రం ఆగం ఆగం స్తది ఇక మమ్మల్ అన్న కూడా
అలవాటు అయినట్టుందా దానికి
మా దగ్గరే పడుకుంటది
ఉ
ఉ దానికి సపరేట్ బల్లా ఉన్నది బల్లా మీద పడుకుంటది ఇక బళ్ల కింద ఒకసారి వంటది బళ్ల మీద ఒకసారి వంటది కదా దాని ఇష్టం
హ అవునా
కానీ మంచిందీ ఎట్లా చెప్తతే అట్లేంటది లేరా అంటే లేస్తుది కూర్చో అంటే కూస్తుది కూర్చుంటది ఓ దాని ఇష్టం ఇక కానీ చెప్పినట్టు వింటది షేక్ హండ్ ఇస్తుది
ఆ మంచిగా వంచీర అన్నట్టు మీరు పెంపకం
రమ్మంట వస్తది పొమ్మ అంటే పోతది
ఆ కొన్ని అట్లానే ఉంటాయి
పెంపుడు జ
ఆ అదే ఎట్లా అలవాటు అయితే అట్లాంటాయి వాటికి
ఉ బజ్జ్ అంటే బజ్జ్ ఉంటది లేరా అటు గో అంటే అటు వెళ్తది మళ్ళా వేరే కుక్కలు అత్త మాత్రం విపరీతంగా ఒరుగుతది మళ్ళా దీని ముందు వేరే కుక్క పిల్లలకు కూడా ఏం పెట్టకూడదు
అక్క
వేరే కుక్క పిల్లలకు కూడా ఏం పెట్టదు దీని ముందు అలుగుతుది
అవునా
అది ఏంద అనుకుంటారో దాంతో పెద్ద తలనొప్పి
ఉ మంచిదే
అట్లా అన్నట్టు
హు అవునా అక్క కొన్ని ఉంటాయి అట్లా మంచి
పుష్కరాలకు పోయిన్రా మన్నా
ఆ వెళ్ళినామ అక్క కాళేశ్వర మాట
ఆట అంటే నువ్వు వెళ్ళలే
వెళ్తాం అనే సరికి ఆ వెళ్ళినం వెళ్ళినం
ఆ
ఓ చాలా జనాలు ఉన్నారు అక్కడ
బాగుంటారు సరస్వతి పుష్కరాలుగదా
ఆ ఎండ కొడుతుంది ఎండకి జనాలు తట్టుకోలేక చెట్లల్లో ఉంటున్నారట అయితే అక్కడ ఒకటి గ్రీన్ కలర్ పచ్చది ఏది ఏంది మ్యాట్ లాగుంటుంది చేప లాగుంటుంది అదేసిరట
ఆ ఆ
ఎండ కొంచెం దాని ఫైన నిలబడ్డారుట అందరు
ఉహు
వెళ్ళొచ్చిరు అందరూ
బానే ఉన్నాయట మంచిగా చేసిర ని ఇగ మేము పోదాం అనుకుంటే ఎండలకు భయపడే ఇగ మేము పోలేదు వామ్మో అటు పోయి పోయిన సంవత్సరం పోయిన నేను ఈ సంవత్సరం వెళ్ళలేదు
అవునాక్క
బాగా ఎండల్ కొడతానాఈగ అదారా
వెలోసాయిపో
ఉ
హు
వడదెబ్బ బాగా కొట్టింది మళ్ళ మంచి మేనెల అంటే ఎండలకు మంచి కాలం అది
అవును
ఉ
ఎండాకాలం ఎందుకు పెట్టిరు అంటే ఇగ ఆ టైమ్ లో వాళ్ళకు పాఠశాలలు ఉండయి కదా అక్క
అదే అదే సెలవులు ఉండయి కాబట్టి సెలవులు ఉంటాయి కాబట్టి పెట్టిరు మళ్ళ పిల్లలకు బళ్ళు తెరిత్తే ఇగ బళ్ళలా పోతారు మళ్ళా ఎటన్ పోవాలన్నా కూడా తల్లిదండ్రులకు కూడా ఇంట్రెస్ట్ అ వేలు ఉండదు కాబట్టి మాల ఎల్
ఉమ్ ఇంకా ఏంటి అక్క
ఇంగ వంట చేయాలిగో కొంచెం బెల్లం దురుముతానా ఎందుకంటే కొంచెం బెల్లన్నం వండుదామని పిల్లలు అడిగిండ్రు ఇయాల బెల్లన్నం వండు అని అంటే కొంచెం వండుదామని వండుతాన పొద్దున్నే వండుదాం అనుకున్నా పొద్దున వీలు కాలే నాకు ఇక పనిరే సరికి నల్ల వచ్చిన్న అలా పొద్దున నల్ల వచ్చింది బట్టలు గిట్ల అన్ని విండుకునే వరకే టైం సరిపోలేదు ఇక ఇప్పుడే కొంచెం బట్టలు వది వెళ్ళన్న వండుదామని వండుతన
ఉహు
ఊ మంచిగుంటది ఇలా మన పల్లీలు కొంచెం
ఎట్లా చేస్తారంటే కొంచెం రైస్ పెడ్తే ఇదే బియ్యం పెడతారు కదా అక్క బియ్యం పెట్ నే పోపులాగా ఏసి ఇగ అప్పుడు ఈ బెల్లం వేస్తారు మీరు ఎట్లా చేస్తారు
కొంచెం ఇలా బెల్లం దురిమి పక్కగా పెట్టుకొని మనం కొంచెం పల్లీల పొడి ఆ పల్లీలు ఏంపి పొడి చేసుకోవాలి నువ్వులు కొంచెం డైట్ గా వేంపి పొడి చేసుకోవాలి ఏ కొంచెం కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటది ఎండిన కొబ్బరి అయినా పర్వాలేదు కొంచెం పొడి చేసి పక్కవ పెట్టుకొని ఇగ ఆ బియ్యం కడిగి పెట్టి కొంచెం తుక్క తుక్క అంటా అంటే అప్పుడు బెల్లం వేసి ఈ పొడులు కూడా అన్ని ఏసి కలిపి మంచి చిక్కటి పాలు పూసి ఇగ వండుతే ఉంటది గదా
ఓ మీరు అవన్నీ ఎస్తరా
నెయ్యి ఏయ్యాలిగ కొంచెం
ఓ మా సైడ్ అట్ల ఏయ్యారు మా ఏంటిదంటే ఇగ బియ్యం పెట్టి ఇగ మామలుగా అన్నం వండుతారు కదా వంట అదిలా చేస్తారు దాంట్ల మామూలుగా ఇస్తరు అంతేగాని గిన్ని ఐటైమ్స్ చేస్తరని తెలువది మాకు ఇన్ని రకాలుగా
గదేం మంచిగుంటది
ఉ తెలువది మాకు దిన్ని గిట్ల చేస్తరని
అహ లేదు ఇట్లనే ఎయ్యాలి నేను చేసినట్టు చెత్తనే బాగుంటది పిల్లలయితే మస్తు బెల్లన్నం అంటే పిల్లలు ఏమంటరు స్వీట్ రైస్ స్వీట్ రైస్ అనుకుంట వచ్చి తినిపోతారు వాళ్ళు
అహ
బతుకమ్మ గిట్ల మేము ఆడుకుంటాం కదా బతుకమ్మ మన గొడ్డేమ్మ ఇట్లా ఎత్తాం కదా అప్పుడు పిల్లలు తొమ్మిది రోజులు ఆడుకుంటరు కదా ఇక బాయిలా పడ్డ రోజు వంట చేతే ఇంగ బాగున్నది అనుకుంట తింటరు ఇంటి పక్క పిల్లలు చుట్టున్నోలందరు వచ్చి
కోడ్జెయి